హలో
హలో
బాగున్నారా అండి
వాగునడి
ఆ మేం కూడా బాగున్నామండి
ఏం చేస్తున్నారంండి
ఏం లేదండి ఖాళీగానే ఉన్నామండి ఎండలు చాలా ఉన్నాయి కదా ఇప్పుడే పడుకొని లెస్ వచ్చామండి మీరేం చేస్తున్నారంండి
ఏం లేదండి మేము కూడా ఖాళీగానేనండి ఎండలు చాలా ఉన్నాయి కదండి
అవునవునండి
వీట్లోనే ఉన్నా
అవునా మార్నింగ్ ఈ రోజు ఇడ్లీ చేసామండి ఆఫ్టర్నూన్ లంచ్ లోకి పప్పు చాట్ చేసామం వంకాయ చేసామండి
ఉంటా తింటారండి పిల్లలు ఇడ్లి ఆ ఇడ్లీ తింటారండి అందరు తింటారండి ఇంట్లో చాలా ఇష్టంగా తింటారండి నేను మా మేము ఈరోజు దోస వేసామండి
అవునా ఉహు
పిల్లలకు కూడా దోస అంటే ఇష్టమే అండి ఎ చట్నీ వేస్తారండీ ఎక్కువగా, ఎక్కువగా చ పల్లి చట్ని
అవునా
ఇంకా ఇడ్లీకి అయితేనేమో సాంబార్ వేస్తారండీ
ఆహా
సాంబార్ చేస్తా అంత పొద్దున్న సాంబార్ అంటే రాదు కదా
అవునండి చాలా కష్టం అండి
సాంబార్ వేసి పెట్టేసి
ఆహా
మళ్ళీ నెక్స్ట్ డే కీ చేస్తే కొంచం పల్లి చె సాంబార్ చట్టిని లె వేస్తారు
అవునా
దోసలలో కూడా పల్లి చట్నీ ఎక్కువ వేస్తారు పల్లి చట్నీ పిల్లలకి ఇష్టము
ఆహా
తమరి చట్నీ మా సారికి నాకు ఇష్టం
అవునా అండి
టమోటో చెట్నీ కూడా ఎస్తారండి ఈ ఇడ్లీస్తున కంపలసరి సాబార్ ఉండాలి మ సాబ మరో అన్నా ఇడ్లీ చేసుకొని తింటారండి ఇవాళ దోశ వేసా దోశ వేసానండి ఇక మధ్య అనము బెండకాయ ఫ్రై
ఆ
టమోటా పచ్చడి చేసానండి ఇవాళ
అవునా నిన్న బక్ నిన్న బక్రీద్ అయింది కదా అండీ వాళ్ల దగ్గరకు ఎప్పుడన్నా వెళ్లారండి మీ ఫ్రెండ్స్ దగ్గరికి అలాగా
ఆ ఇంకెవర లేరండి ఇక అంతగాను ఆ ముస్లిమ్స్ అంటే వాళ్ళు ఎవరు లేరండి ఫ్రెండ్స్ ఇంకా మా వాడలో కూడా ఇక్కడ ఎవరు దగ్గరలో మాకు ముస్లిమ్స్ ఫ్రెండ్స్ లేరండి
ఆహా ముస్లిమ్స్ అయితే చాలా బాగా చేసుకుంట ారు కదండి రంజాన్ అయిన పక్క
అవునండి సేమే అయితే బాగాస్తు రండి
అవునండి వాళ్ళు చేసింది ఆ టేస్టే వేరుంటదండి అసలు బిర్యానీ అయినా వాళ్ళు చేసింది చాలా బాగుంటదండి
సేమ్యా అసలు మనం ఎన్నిసార్లు వ నా వాళ్ాలి టేస్ట్ తల్లగదండి అసలు ఆ బాగా ఇస్తారు నా కూడా వాళ్ళు ఆ మేము అంటే ఇప్పుడు కాదు చాలా అంటే ఒక దగ్గర ఎంత ముందు ఒకడ వేర దగ్గర ఉండే వాళ్ళం
ఆహా
ఉండే వాళ్ళండి ముస్లిమ్స్
ఆహా
ఇప్పుడు వాళ్ళ రంజన్ పండగ అయితే మాకు సేమమెచ్చ వే వాళ్ళు వాళ్ళు
అవునా
ఎంత బాగుండేదింటే పళ్ళయి ఇంకా లంచ్ కూడా ఇన్వైట్ చేసే వాళ్ళం కానీ లంచ్ క వెళ్ళకపోయే వాళ్ళం
ఆహా
అదతే సేమ్య వాళ్ళే చేసి ఇటికి తీసుకొచ్చ ఇచ్చేవాళ్ళు
అవునా అండి
చేస్తారంండి అట్లా మేము ఎంత చేసినా
అసలు రా అే రాదా అండి అవునండి మరి మీరు ఉగాది అ ఇప్పుడు అవి చేస్తారు కదండి ఏదైనా వెరైటీస్ ఏేమైన వాళ్ళకి ఇస్తారా అండి
ఆ ఇస్తామండి ఉగాది రోజు ఆ చేస్తామండి ఉగాది పచ్చడా మామిడికాయ వేప వే బ వేపపూత ఆ
బెల్లం
బెల్లము కుడకలు అన్ని వేసి ఉగాది పచ్చడి వేసి మా వాడలో అందరికి పూస్తానండి నేను
అవునండి
మళ్ళీ కొబ్బరికాయ మన దేవున్ దగ్గర పెట్టిన కొబ్బరికాయ ఆ కొ టీ కూడా ముక్కలు కట్ చేసి పచ్చల్లోనే ఇస్తారు కదండి
అవునవునండి
ఆ కొత్త పండ
స్టార్ట్ అవుతాను అవునండి ఆ తర్వాత నే శ్రీరామనవమి ఇవన్నీ అవుంటా హనుమాన్ జయంతి ఉంటాయి
బాగా వేసుకుంటా మా ఇంట్లో కూడా అందరికి బూరె లాంటే ఇష్టం నెయ్య ఎత్దు ప తింటారా అండి
అవునా హో ఆ చేస్తామండి మేము కూడా చేస్తాం బూరెలు కంపల్సరీ చేస్తామండి బూరెలు ఉగాది పచ్చడా ఇవన్నీ చేస్త స్తామండి శ్రీరామనవమి ఆ ఏంటండి
బూరల్లో ఏమేస్తారు బెల్లం వేస్తారా చక్కర వేస్
బెల్లం ఏనండి చక్కర అయ్యమండి బెల్లంతోనే చేస్త సరండి
మా ఇంట్లో అయితే చక్కెర అంటే ఇష్టం అండి అందరికి ఆ బూరెలో కంపల్స సరే మేము చక్కర ఇచ్చేస్తామండి ఇంకా ఆ రోజు మా దగ్గరయితే వారుకుంటారండి
ఆహా అంటే అది అదేంటండి
వారుకున్ టన్టే వ్యవసాయం పనులు స్టార్ట్ చేస్త సర అండి
ఆహా తెలుగు సాంప్రదాయాల అండి
ఆ రోజు పంచంగ పంచంగం చూయిించుకుంటారు కదండి మన పేరు మీద ఎట్లా ఉంది ఏంటి అని పంచంగండించి కొద్దారు కా మన చేనులలో ఆ రోజు పనులు స్టార్ట్ చేస్తే మనకు ఆ సంవత్సరం అంతా మంచిగా పంట వెళ్ళాలి అని ఆహ ఆరోజు మొదల్ చేస్తారా పొద్దునే వెళ్ళి ఇట్ల పూజ ఒకే చేనుల పూజ చేసుకొని
హు హ్మ్మ్
అక్కడ కొంచెం పని స్టార్ట్ చేసుకొని
హు హ్మ్మ్
వస్తారండీ
హు హ్మ్మ్
దాన్న మార్ మా పిల్లలకి బాగా ఇష్టం ఇష్టమండి హోలీ అంటే ఆడతారండి మళ్ళీ దసరా దసరా పెద్ద పడుగ కదండి మన తెలంగాణలో హ చేస్తామండి హ్మ్మ్ తొమ్మిది హా వెళ్తాం అండి దుర్గా నవరాత్రులకు వెళ్తాము ఫాస్టింగ్స్ కూడా ఉంటాము
అవును నైన్ డేస్ ఉంటారా
ఆ ఉంటారా అండి బతుకమ్మ కూడా తొమ్మిది రోజులు పేరుస్తామండి
ఆహా
ఫస్ట్ స్టార్టింగ్ నది నుంచి వెళ్ళ అయితే లాస్ట్ రోజు వరకు నైన్ డేస్ కూడా పేరుస్తామండి హ్మ్మ్ చాలా బాగాసుకుంటాండి దసరా పెద్ద పండగ కద అవుం మళ్ళ అందరం కూడా కొత్త బట్టలు తీసుకుంటాం బాగా చేసుకుంటాం హా చేసుకుంటాం చేసుకుంటాం అండి మళ్ళన్న బోనాలు
ఆహా
మా సైడ్ మల్లన్న బోనాలు బాగా ఫేమస్ అండి
అవునా
చుట్టాలు అత్తరు కదా
ఆ ఆ అవునుండి
బోనాలు ఇక్కడ అక్కడ ఇక్కడ అక్కడ వస్తనే ఉన్ తరండి
అవునా
దగ్గర దగ్గర ఒక దగ్గర కూర్చుమ్మ దగ్గర
ఉ గుడి దగ్గరని శివాలయం దగ్గర అవును
దగ్గర రాహుల దేవుల దగ్గర
ఆహా వేళలా అడ్ సైడ్ కూడా చేస్త
కదాస్త దగ్గర చేస్త చేస్తారండి చేస్తామ మీరు కూడా చేస్తారా
ఆ మేము కూడా చేస్తామండి మా అమ్మమ్మ వాళ్ళ వేలాలయిలోలు దగ్గర కూడా చేస్తారండి మల్లల పూలాలు ఆదివారం చేస్తామండి ఇవన్నీ
మండి వాాగా వేసుకు సంభవ నాలు
ఆహా
ఇక్కడ పంటగల కంటే కూడా మస్తు చేసుకుంటాంండి కూడా మొన్న రీసెంట్గా కూడా అంట శ్రీరాాల అవి కూడా అయింది కదండి
ఆ అవునండి
ఎల్ారు అండిత్ెం
ఆ టెంపుల్ క వెళ్ళినామండి మా ఇంటి దగ్గరే టెంపుల్ ఉంటదండి అక్కడ శివ
శివ అక్కడ చేస్తారండి సీతారాముల కళ్యాణం అక్కడ చేస్తారు వెళ్ళామండి ఆ రోజు మార్నింగ్ అక్కడ వెళ్ళి కళ్యాణం చేసి
అన్నదాన్నం కూడా చేస్తే అక్కడే తినసి మళ్ళీ సాయంత్రం మర ఉండే అండి నా దానికి కూడా వెళ్ళామండి
ముంద రోజల స్టార్ తీస్తారండి పచ్చని పందిరని అవునా ఆ పలవాల బియ్యం దంచి ఆ మత్తము పచ్చని పందిర్లక్క వేసి అయ అ అవన్నీ చేస్తారండి ముందు రోజుల నుంచిళ్లై అ ఒక త్రీ డేస్ వరకి మొత్తం అన్ని వేస్తాంటారు
అ అవునా అండి
పదహారు రోజుల పండుగను ఇస్తారు
ఆహా
ఇలా రాములవారి తరుకునా సీతమ్మ వారి తరపున ఇద్దరు రెండు దంపతులను భసోవని ఇస్తారు ఆ వాళ్ళని కూడా కొత్త బట్టలు కొనుక్కోమంటారు ఆ మళ దేవుళ్ళను నీళ్ళలకు తీస్తారు ఆ అవన్నీ బాగా ఏస్ తరండి వా మా ఊర్లో శ్రీరామనవమి అయితే చాలా ఘనంగా చేస్తారు చాలా బాగా చేస్తారండి
ఆహా
ఇంకా
పడుకున్నారా అండి మరి
ఏమండి
పడుకున్నారా అండి మరి ఎండది చాలా కోడుతుంది కదా
ఎండలు బాగు కోడుతున్నాయి మధ్యాహ్నం టైమ్ లో కాసేపు పడుకున్న తిన్నాం అండి హూ మీరండి
మేము కూడా అండి ఓకే అండి థ్యాంక్ యూ అండి మీ టైం మాకు ఇచ్చినందుకు
టైమ్ మా కేటాయించినందు
ఓకే అండి బాయ్ అండి